హాయ్
హాయ్ ఎలా ఉన్నావ్
బాగున్న నువ్వు ఎలా ఉన్నావు
హా నేను బాగున్నా
ఏం చేస్తున్నావు
ఏం లేదు ఖాళీగా కూర్చున్నా నువ్వేం చేస్తున్నావ్
అవునా ఈరోజు కాలేజ్ కి వెళ్ళలేదా
ఆ వెళ్ళాను ఆ ఇప్పుడే వచ్చాను కాలేజ్ నుంచి
అవునా ఏమైనయి కాలేజ్ లో లే మన చాప్టర్స్ ఏమన్నా చె పారవి ఈ రోజ్ క్లాసెస్ ఏమన్నా అయ్యాయా
ఆ ఈరోజు మేడం వాళ్ళు ఎవ్వరు రాలేదు కాలేజ్కి క్లాసెస్ ఎ ఉట్టిగ అయిపోయ మొత్తం జస్ట్ టైమ్ పాస్ చేసాం
హ ఏం చేస్తున్నావు అయితే మరి ఏమైనా చదువుకుంటున్నావా
అదే ఇప్పుడే బుక్స్ ఓపెన్ చేసాను నిన్న మనకి మేడం చెప్పింది కదా మ్యాథ్స్ హోమ్ వర్క్ సో అది కంప్లీట్ చేద్దామని బుక్స్ ఓపెన్ చేసాను ఇప్పుడే
అవునా మనకి ఈసారి సబ్జెక్ట్ సెమ్ టు లో మనకి ఓఆర్ఆ అనేది ఒక సబ్జెక్ట్ ఉందంట అది చాలా టఫ్ ఉందంట అవునా
అవును చాలా టఫ్ ఉంది అది వన్ మంత్ ముందు మనం ప్రాక్టీస్ చేస్తేనే పాస్ అవ తం
అయ్యో అవునా మరి అ అలా అంటే మరి మేడం వాళ్ళు చెప్పకపోతే మనకు టైం లేదుగా మరి ఎలా చదువుకుంటానవ్
అవును ఇక యూట్యూబ్ లో ఉ చూసి నేర్చుకోవాలి లేదా మన ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయిపోతది
మైండ్ స్టడీ చేద్దమంటావ మరి
ఆ కంబైన్డ్ స్టడీస్ చేదాం
ఆహా మరి బుక్స్ తెచ్చుకున్నావా మరి
లేదు ఒక్కటే బుక్ ఉంది నా దగ్గరా ఒకటే సబ్జెక్ట్ ది మనం కోటికెళ్దాం వస్తావా
కోటీకి వెళ్దాం నాకు వీలున్నప్పుడే నేను చూసుకుని నీకు చెప్తాను ఒకవేల లేకపోతే నేను అటు కోటికి వెళ్ళినప్పుడు నేను నీకు కాల్ చేస్తా నీకు కూడా నేను బుక్స్ తెస్తా
సరే
అలా అని
సరే కోటిలో ఎంత ప్రైజ్ పడుతది ఒక బుక్
మనకి కోటీ లొ బుక్స్ ఆ చెప్పలేము అది బుక్స్ ని బట్టి ఉంటది
అవునా ఫైవ్ హండ్రెడ్ లోపు వస్తే బాగుంటది కదా
ఉ ఉ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉంటది
ఆ మనం ఓల్డ్ బుక్స్ ఇస్తే మనకి వాళ్ళు కొంచెం ఫ్రీగ ఇస్తారు కదా బుక్స్
మన పాత బుక్స్ ఏవైతే ఉంటాయో మన పాత బుక్స్ ఏవైతే ఉంటయో అవి ఎక్స్చేంజ్ చేసుకున్నాం అంటే వాళ్ళకు అది ప్రైజ్ అనేది తక్కువ చేసి మన మన అవి అయితే సేమ్ టూ ఉన్నాయి బుక్స్ అవి మనకి ఇస్తారు వాళ్ళు
అవునా నాకు తెలియదు నువ్వు చెప్తుంటేనే వింటున్నా
అయ్యో ఇది తెలీద నీకిది
తెలీదు నేను నేను ఎప్పుడు కొనుక్కోలేను నువ్వు ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నావు
నేను ఇంటర్ ఫస్ట్ నుంచి చేస్తున్నాను ఇది
అవునా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి అంటే నీకు ఈజీగా అయిపోతుంది
హ
అయితే నేను కూడా తెలీదు నువ్వు ఇప్పుడే చెప్ప చెపుతున్నావు కదా నేను కూడా ఇప్పటి నుంచి అలాగే ట్రై చేస్తా
ఓ అవునా నేను ఇంటర్ నుంచి ఒక లేదు తినాలి మీరు తిన్నారా.
ఆ తిన్నాను ఇప్పుడే తిని నీతో కాల్ కాల్లో మాట్లాడుతున్నా.
మ్మ్ హ్మ్ నీకు తెలియదా ఇంటర్ నుంచి నేను ఇంటర్ నుంచి ఎక్కడ్నే తీసుకుంటా నువ్వు కూడా నక్ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అక్క
నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు చెప్పావు కదా సో ఇప్పటి నుంచి నేను కొనుకుంటాను నీ కాల్ రేసి
హ్మ్మ్ మరి అటెండెన్స్ ఎస్తున్నారా మరి
ఆ ఏస్తున్నారు నేను రెగ్యులర్గా వెళ్తున్నా గదా కాలేజ్ కి సో నాకు అటెండెన్స్ ఏస్తున్నారు
అవునా మరి అన్ని సబ్జెక్ట్స్ అవుతున్నాయా మరి
ఆ అవుతున్నాయి మళ్ళా నువ్వు ఎప్పటి నుంచి వస్తావు కాలేజ్ కి
నేను వస్తాను కొంచెం నాకు పని ఉంది అలాని పని తర్వాత అయిపోయినాక వస్తాను
అవును అవును మీ ఫ్రెండ్స్ డైలీ వస్తున్నారు ఇప్పుడు రాహులు రావట్లేదా సారీ మీ ఫ్రెండ్ రావట్లేదా అని అడుగుతున్నారు
అవునా వాళ్ళకి చెప్పాను నేను అప్పడీ కాల్ చేసి చెప్పాను నేను వస్తాను పని అయిపోయినాంక కొంచెం పని నడుస్తుంది అని చెప్పాను వాళ్ళకి నా పని అయిపోయినాక నేను కాలేజ్కి వస్తాను అని చెప్పాను నేను వాళ్ళకి కాల్ చేశారు నాకు కూడా మా ఫ్రెండ్స్
అవున అక్కడి మీరు ఫ్రెండ్స్ చాలా టైం పాస్ చేస్తారు క్లాస్ లో
ఇగా క్లాస్ లో అంటే అది నార్మల్ కామన్ కదా ఇగా ట్వంటీ ఫోర్ అవర్స్ చదవాలంటే కూడా కాన్ పని కదా
ఆ అవును క్లాస్ లో మాక్సిమం అందరు డీసెంట్ గా ఉంటారు ఓన్లీ బా బాయ్స్ ఎ కొంచెం నొల్లి పెడతారు కదా
హ్మ్మ్ ఇయబ్ ల్లి కా అల్లారు చేయడం అంటే కామన్ నే అల్లరి కూడా చేయకపోతే కష్టం కదా
అవును ఏం కర్రీ చేసార్ మళ్ళా మీ ఇంట్లో
మా ఇంట్లో ఫ్రైడ్ రైస్ చేసారు
అవునా ఎలా ఉంది ఫ్రైడ్ రైస్
చాలా బాగుంది
అవునా అవును తినాల నుకుంటన్నాను ఎలా ప్రిపేర్ చేశారు
ఇది ఇంగ్రీడియంన్ట్స్ ఏమేమో తెలియదు బట్ ముందుగా రైస్ తీసుకొని దాని తర్వాత కొంచెం కారం అవన్నీ వేసేసి కొంచెం మినపప్పు అవి వేసి చేసింది మమ్మీ
అవునా ఫ్రా అంటే ఫ్రైడ్ రైస్ అంటే టమాటో ఫ్రైడ్ రైస్ ఆర్ కర్రీ టైప్స్ ఉంటాయి కదా
అలా కాదు ఇది డ్యగె్ అవును
అవునా ఇప్పుడు తింటున్నారా మీరు తింటూ మాట్లాడుతున్నారా
లేదు లేదు ఏం తింటలేన్
అవునా నాకు అలా అనిపించింది సో అందుకే అడుగుతున్నాను
ఏం లేదు ఏం లేదు
అవునా మీ ఫ్యామిలీ అందరు ఏం చేస్తున్నారు మళ్ళీ
ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు బయటికి వెళ్ళారు
అవునా మళ్ళా హమవర్క్ కంప్లీట్ చేస్ తావా
చేశాను నేను ఇంకా కొంచెం ఉంది ఇంకొక టాపిక్ ఉంది అది కూడా కంప్లీట్ అయిపోతే అయిపోతది నాది
అవునా నువ్ పార్ట్ టైమ్ జాబ్ చేస్తుాన్నావు కదా కా మార్కెటింగ్దిి అది ఎలా జరుగుతుంది
ఆ బాగుంది ఈవెన్ మార్కెటింగ్ లో మంచిగా మనక్ కి నాలెడ్జ్ కూడా గెన్ చేయొచ్చు
అవును నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా నీకి అడిగి చేద్దాం అనుకుంటున్నా
మంచిగనే ఉంటది మార్కెటింగ్ లో ఇప్పుడు మనం చేసేదానికి బట్టి మనం తీసుకున్న దా దాన్ని బట్టి మనకి ఇంక ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తే జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుతది
అవునా ఫ్రెషర్స్ కి శాలరీ ఎంత ఉంటది
మేబి అది డిపెండ్ ఉంటది వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళ స్కిల్స్ ని బట్టి ఉంటది అది మనం చెప్పలేం ఇప్పుడు ఈ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క స్కిల్ ని బట్టి ఉంటది కదా
అవును అవును ఎక్స్పీరియన్స్ కి ఎక్కువ శాలరీ ఉంటది కదా
ఇప్పుడు ఒక పర్సన్ ఎక్స్పీరియన్స్ ఉందంటే అతనికి బాగానే శాలరీ ఉంటది కదా అంటే ఇప్పుడు ఫ్రెసర్ కన్నా ఆయనక ఎక్కువ తెలుసు జనరల్ నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంటది మార్కెటింగ్ లో ఏం జరుగుతుంది ఇ మేం చేయొచ్చు అన్నీ తెలుసుంటాయి అలానే అతనికి ఎక్కువ సార్లు ఉంటది
మార్కెటింగ్ అంటే కన్విన్స్ చేయాలి పీపుల్స్ కి అండ్ ప్రోడక్ట్స్ బై చేయాలి అవే ఉంటది కదా సెల్లింగ్ అండ్ బైయింగ్ గూడ్స్
అవునవునండి సెల్లింగ్ చేయాలి ప్రమోటింగ్ చేయాలి మనం మర్చంటైజింగ్ అని చాలా రకాలు ఉంటది
అవును మన ఫ్రెండ్స్ కూడా చాలా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు బయట
మ్.. మ్ అలా చేసుకుంటూ చదువుకుంటూనే ఉంట అటనే కదా మనం పైకిది ఎదగగలుగుతాం
అవును అందుకే నేను కూడా ఏదైనా ట్రై చేదాం అనుకుంటున్నా నువ్వు ఏదైనా అడ్వైజ్ ఇయ్యగ హలో గలవా
నేను ఎడ్వైజ్ ఇయగలగను బట్ అది స్కిల్స్ ఉండాలి స్కిల్స్ ని బట్టి మనం అనేది ఉంటది ఇప్పుడు నీ స్కిల్స్ ఏంటో నీకు తెలుసు ంటే ఆ ఫీల్డ్ దాకా అడితే నువ్వు వెళ్ళిపోచ్చు
అవునా నాకు అంటే ఏ ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ మనం డెవలప్ జేసుకోవాలి
లైక్ మనకి మార్కెటింగ్ ఫీల్డ్ తెలిసి ఉండాలి కొంచెంమన్నా తెలిసిండాలి ఏం జరుగుతుంది మార్కెటింగ్ ఫీల్డ్ లో అంటే మార్కెటింగ్ ఫీల్డ్ అంటే ఏంటది దానిలొ ఏమేం ఉంటది ప్రోడక్ట్స్ ఉంటాయి దాంది మార్పి ఏంది ఇవన్నీ తెలుసుకుంటుండాలి అసలు మార్కెట్ ఎట్లా రన్ అవుతుంది ఏ ప్రాసెస్లా రన్ అవుతుంది అసలు మార్కెటింగ్ ఏ స్టోర్స్ కి వస్తుంటుది మనకు మార్కెటింగ్ లో స్టోర్స్ అనేటివి ఉంటాయి సూపర్ మార్కెట్స్ అ అంటారు ఐడియా ఉందా
ఆ ఉంది అండి ఉంది
వాటిని మార్కెటింగ్ అంటారు ఇంకా చాలా ఉంటయి మనకి మార్కెటింగ్
అవును బయట ఐటీ ఫీల్డ్స్ ఉంటాయి మార్కెటింగ్ ఉంటది ఫైనాన్స్ కూడా చాలా ఉంటాయి కదా
మ్.. మ్ అవును
ఆ హ ఇంకా చెప్పండి
మీరేం చేస్తున్నారు మరి మరి ఇప్పుడు
అంటే ఏం చెయట్లేదు నేను డైలీ కాలేజ్కి వెళ్తున్నా వస్తున్నా చదువుకుంటున్నా అంతే
మ్ హుమ్ మరి మీరు కంప్లీట్ చేసారా మరి వర్క్
ఆ ఇప్పుడు కంప్లీట్ చెయ్యాలి ఇప్పుడు వర్క్
మ్... హు. ‌హుమ్ అచ్చా మరి మీరు అన్ని సబ్జెక్ట్స్ అవుతున్నారా మరి డైలీ వైజ్గా
ఆ డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను అకౌంట్స్ చాలా టఫ్ ఉంది అండర్స్టాండ్ చేసుకు డానికీ సో మీరు అకౌంట్స్ లో టాప్ ప్పరు కదా కొంచెం మనకు హెల్ప్ చేస్తారా
అకౌంట్స్ లో టాపర్ అనేది ఏం లేదు అందరూ టాపర్లే బట్ ఇక మనం టైం ఇచ్చ ఇగ దాని బట్టుంటదది
ఆ నాకు తెలుసు మీరు ప్రాబ్లమ్స్ చాలా బాగా చేస్తారు గదా
అవునా మీ కేలా తెల్సది?
నేన్ చాలా సార్ల్ చూసాను ఎవ్రీ టైమ్ మీకు నైన్ పాయింట్ జీరో ది ఆ సి జి పి ఎ వస్తుంది ఇంక ఉస్ ఒకసారి అయితే టెన్ బై టెన్ గూడ వచ్చింది గదా
అదీ మెయిన్ మనం స్కిల్స్ మీద ఉంటదండి అది, మనం చదివేది ఎక్కువే ఇచ్ చ్చే రెస్పాన్స్ దానికి అర్థం జేసుకున్న బట్ ట్టి ఉంటది అంతే టాపరనేది ఏం లేదు
కాదండి ఎంతైనా మీరు చాలా ఇంటెలిజెంట్ మీ అంత తెలివి మాకు ఉండ లి కదా
అలానీ ఏం లేదండి అది మనం చేస్తుంటే జేస్తుంటే వచ్చేస్తది
అవునా కొంచెం మిక్ దెల్వని మాకిస్తారా
అయ్యో అలా ఏం లేదండి మీరు గూడ చదువుకుంటే మీరు గూడ నాలాగ అవుతారండి
అవునా ఓకే ట్రై చేస్తామ్ మీలాగా ఉండడానికి ఇప్పటి నుంచి
ఓకే అండి మరి సరే సరే అండి మరి బాయ్
బాయ్